వైఫై ఆఫ్ చేసుకోరా
వై ఫై ఆఫ్లోనే వుందిరా
మ్ సరే చెప్పు లేదు లేదు నేను నార్మల్ మ్
ఒక కాల్ పోయింది అప్పుడే
మాట్లాడకురా రేయి
ఉమ్ సరే ఈడా అక్క లేంది తెలుసా వీడియో పెట్టింది
అ
అది ఏందో వాడి టేబుల్ ఉండిందిగా స్టడీ టేబుల్ దాని పైన వీడి ల్యాప్టాపు అది హ్యారీపోటరు అదేదో పోస్టర్ లాగా బుక్ అవంతా పెట్టాడు
మ్
అ మరి ఎట్లా వుంది అంటా నీ అవ్వ నేను ఇం క ఏమో అడుగుతున్నాడు అనుకుంటి
మ్మ్ ఎందో నీ ఫ్యాన్స్ ఇక్కడ ఇక్కడ ఎక్కువ లేదు ఎందుకు కవర్ప్ చేస్తావు అబ్బో
నేను ఓప్పుకోనమ్మా చేసాను రా అప్పుడే అది ఆమెకి ఇప్పుడు మాట్లాడుకూడదులే అవన్నీ త చెప్తా ఆర్తీ గార్తీ కి వస్ చాలు ఊకో కాల్ చేయలేదురా నేను ఇంతవరకు ఆమె అయితే అసలు ఇంట్రెస్ట్ కూడా చూపియట్లేదు
నిజం చెప్పు ఫుల్లు మాట్లాడకుండా ఉన్నారా కంప్లీట్ అయిపోయిందా నేన్ అంత
అవును సెవన్ వచ్చిందంట హలో మ్మ్ మ్మ్
సలు కంట్రోల్ ఉండదు కదా
మ్మ్ చెప్పు రా
బాటుంది ఇంట్లో అంతా మాట్లాడావా
ఇంట్లోనా
మ్మ్
హ్మ్ హు ఈరోజు చెయ్యనే చెయ్యలే నేన్ మా మమ్మీ కి అసలు ఇంటి నుంచి వచ్చినప్పుడునింక సరిగా మాట్ ట్లనే మాట్లాడ్లే మా మమ్మీ తో మా మమ్మీ చెప్తాది ఏదో ఒకటి ఏమ ఇంట్రెస్ట్ రాట్లా కాల్ చేసేకి అది కాక ఏదో నేనే రోజు చేసేది వాళ్ళేం నాకి ఎప్పుడు చేయరు నేనే ఎప్పుడు చేస్తాను డైలీ నేనే చేస్తా ఏమో నిన్న మన్నట్ నింక టూ డేసే కదా అయ్యింది ఇంటి నుంచి వచ్చి టు డేస్ నీ ఇంగ ఏదో ఒక్క పని ఉండే ఉన్నంత రావా నిన్న ఆ మొన్న నీతిన్ వచ్చాడు నిన్న నీతు బయటికి వెళ్ళొచ్చా అది అలిసిపోయాం అంతే మొన్న అలసిపో పోయ నిన్న అలిసిపోయా ఇప్పుడు కూడా అలసిపోయాలి ఇప్పుడు కూడా పో పడుకోవాలి పొద్దునేే పడు
రూంధిర పో స్పీ అరేయ్ ఇస్తాడు లేదోవడు అడగనా వద్దా అడుగ పయిపోను
అడుగు మెసేజ్చై
ఉ ప
వాడు కావాలని చేస్తున్నాడా ఏంటి వాడి బాధేంటి అసలు
నో ఒకవైల నోట్ నువ్వుంటే ఏం చేసేది ఎట్లుంటుంది కదా చీ ఈ అందరికిీ చప్పుకొని వస్తాడు్రా వాడు ఇలా అడిగిందిరా ఇలా అడిగిందిరా అని ఒక్కలా ఉంటున్నది
దూద్లే ఆకమాలతో ఉంది కావాలంటే చెప్పు తీసుకుందాం
పడి ఇస్తా అంటే అడుగు నీకనే అడుగు నా అడుగుద్దు ళ్ వాడు జీవన్ చెప్తాడు వా మళ్ళీ
అదేదో చిన్నదే చిన్నదిర వాడిది జేబిఎల్ది కానీ న్న ఉంది రెడ్ కలర్ది
సౌండ్ ఏకువ వస్తే చాలు
వస్తుంది ఎక్కువనే వస్తు వంది నీ రూమ్ కి సరిపేలా వస్తుంది లే మీ రూంకి గట్టిగా అట్లా
ఉ
ఇప్పుడు ఏం చేసాడో వాడదాన్ని
మా ఇంట్లో ఒక ఇది కోకో కోలాది ఉంటుందిగా టన్లా దాని లోపల స్పీకర్ ఉండేది ది ఉండింది మా ఇంట్లో అది ఎక్కడ పారిస్ సమాన్ అంట
మా ఇంట్లో చానా ఉనిన్నాయి ఇలా రౌండ్ బాల్ వస్తు తు చూడు స్పాంజ్ బాల్ అలా వాల్ కాకుండా అలాంటి షేప్ లో ఉండింది ఎక్కడ ఏళ్ళిపోయినాయో ఒక్కటి లేదు మా ఇంట్లో అన్ని ఎక్కడెక్కడకో ఎల్లిపోయాయి ఆ
అంతా స్టోర్ రూమ్ లో ఏసేసింటారు అవంతా
హ్మ్
ఓ మా రు మా ఇంట్లో అన్ అంతా క్లీన్ చేస్తారు స్టోర్ రూమ్లో ఎంత చెడుగా ఉంటుంది తెలుసా అది అయితే దాన్ని కూడా నీట్గా పెట్టుకోవాలిగా ఎక్స్ట్రా ఉండేది దాని లోపల పెట్టాలి అలా అని అంతా వేసేసేదే
మనం మన ఈ ఒక్క బెడ్డు ఒక కబోర్డే క్లీన్ చేస్ కొము నువ్వు అలాంటిది మీ ఇల్లులో మళ్ళీ
సరే నీకు ఒక క్వెస్టన్ అడుగనా
చెప్పు అడుగు
హస్బెండ్ అయ్యేవాడు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి
వాడా ఫస్ట్ మా మమ్మీని మా మా అబ్బాయి కావాలే మా మమ్మీని మా డాడీని బాగ్ గా చూసుకోవాలి తర్వా త అతన్ని బా చూస్ కోవాలి తర్వాత బాగుండాలి వాడి లుక్స్ లో బాగుండాలిరా ఏమైనా సరే వాడి లుక్స్ లో కూడా బాగుండాలి నాకు ఎరుపప్పులా ఉ కుడుదు
లావుగా ఉండకూడదు సన్నగా ఉండకూడదు
ఆ కరెక్ట్ గా ఉండాలి అం సంతోష్ అంత ఉండాలి అట్లుంటే చాలు నితిన్ లా కూడా ఉండొచ్చు నీతిన్ కూడా బానే ఉంటాడు కని ఒక్కొక్కసారి లావు అయిపోతాడు నాకు ఇలా చబ్బీ చిక్స్ఉండకూడదు బాయ్స్ కి కొంచం చాలా కొంచెం అలా ఉండాలి
ఒదుర చబ్బి ఉంటనే బాగుంటది
ఇయ ఆ మళ్ళీ అది వేరే అది బాగుండదు అది అది వేర అయ్యో అదివేరే మలి అవును కదా అలా కూడా ఉండకూడదు మీడియం ఉండాలరా అంతే ఆ వాడికి చీజ్స్ ఉన్నాయా చూ చెప్పాలంటే కానీ వాడు సెట్ వాడు పర్ఫెక్ట్ ఉన్నాడు కానీ వాడి ఫెస్ బాగుంది కానీ బా అంత బాగుంది ఒక క్యారెక్టర్ తప్పే
క్యా రెక్టర్ ఎంత చెండాలంగా ఉంది కదా మరి అంత ఒకె బ్యాక్ గ్రౌండ్
అవును బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది వాళ్ళ ఇల్లు ఎంత బాగుంది లా
ఉ
ఆ ఇంకేముంటుందమా అంతే అం అదే క్వాలిటీస్ చాలా సెల్ఫీస్ ఉండకూడదు ఈగో ఉండకూడదు నన్ను చిన్నపిల్లల్లో చూర్చాలి నే ఏం కావాలి నాకు ఏం ఆడితే అవి ఇచేయాలి ఆ
హ
ప్రిన్సెస్లా ట్రీట్ చేయాలి బేరు మినిమం చేయాలిరా ఫస్ట్ ఈ ఇప్పుడున్న జనరేషన్ బస్ పేరు మినిమం
అస్సలు చెయరు అస్సలు చెయననే
ఏ తీ స నిత్యనజ బేల్ మనిమమ్ కూడా చేయడు
వాడే కదయావ ఎవరు చేయర్రా ఎవరు చేస్తారు ఇప్పుడు జీవన్ చేస్తాడా వాడు తేజు వై ఫ్రెండ్ వాడు చేస్త అ ఎవడు చేస్తాడు చెప్పు ఆ నా రూమేట్ తీ
వాడుగుడ చేయలా
ఆహా అస్ అసలు చేయడు వాడు, ఈమెనే ఎక్కువ చేస్తుంది, ఆ వాడు కూడా చేయడు ఇంకా కావ్యకి మేబి చేయొచ్చేమో, మన కస్తాలెకు
ఆ కాదురా అప్పుడే మ్ మన మిద్దరం భారతీ గురించి మాట్లాడుతుంటే జమ్మని భారతీ వచ్చిందిర కిందనింకా అప్పుడా ఆమే గురించే మాట్లాడ్తున్నాం ఆమేంద్రా ఆమేంద్ర కాలే మాట్లాడలే ఆమెను ఆమెతో ఒకటి కూడా అని, మళ్ళీ ఇలా చూసి నవ్వింది నాకల్లా చూసి ఇట్లా చూస్తూనే పోయింది మళ్ళీ ఎన్ని కాల్స్ అయిపోయాయి అని అడిగింది అంతే ఓమ్మా అనుకున్నా
అ, తను చూసి మాట్లాడ్ర నాయనా ఇప్పుడే మన పేన పదే టాకే ఉంది ఆమె పైనే ఉంది ఇది కూడా వినేస్తే ఇంకా అంత వేరే వాళ్ళు చెప్పింది నం వినిందో లేదో తెలిదు ఆమెనే వినేస్ చే బాదైతుంది
కానీ ఆమె కూడా బాధ పెట్టే పనులే చేసినప్పుడు ఇంకా ఆబ్వియస్ అది కూడా కరెక్టేగా మనం మాట్ మాట్లాడేది మనం ఏమ్ తప్పు మాట్లాడు
కావాలని చేయదు కానీ అ టైం అలా తీసుకెళ్ళిపోతద్
ఆ ఎవరు కావాలని చేయట్లే, ఎవరు బాధ వాలది ది ఎవరు పనులు వాళ్లకి ప్రియారిటీ మ్యాటర్స్ రా ప్రియారిటీ మ్యాటర్స్ ఆమెకి మనతు ఉండే కిష్టమే
మనం కదా ఫస్టోచ్చింది వాడికన్నా
స్టిల్ స్టిల్ ఉంటుంది లవ్ వేరే ఫ్రెండ్స్ వేరే లవ్ అంటే ఒకవేళ వారితో ఎక్కువ లవ్ లో ఉం ఉన్నాడంటే ఉన్నారంటే పెళ్లి చేసేసుకున్నారండి ప్పుడులై వాడే ఉంటాడు ఫ్రెండ్స్ ఎంత ఫ్రెండ్స్ అయినా ఫ్రెండ్స్ లానే ఉంటారు కానీ ఎప్పటికీ పెళ్లి చేసుకోలేరు కదా ఫ్రెండ్స్ ని అలా అలా ఏదో ఒకటి ఉంటుంది
లవ్ అవ్వచ్చు మళ్ళీ లవ్తూ ఫ్రెండ్షిప్ కి అవ్వడం అస్సలు అవ్వదు అస్సలు అంటే అస్సలు అవ్వదు కాగా నేను ఫస్ట్ రీల్స్ చూసి అవచ్చలే అవచ్చలే అన్కన్నా
హ్మ్
తర్వాత తెల్
అస్సలవ్వలేం
అ
అ ఇంకా
ఆ అ అంతా ఆ అన్న వచ్చాడు ఆ బాగుంది ఆ అన్న వచ్చాడు రా అది నా దీది ఉంది కదా అది రిపేర్ చేబిద్దమా అడుగు
ఓ నా రూమ్కి వెళ్తాడు చూస్తకో ఇప్పుడు బల్ ఎట్కో వాష్రూమ్ లో లైట్ పోయింది ఆ
భారతి వాళ్ళ ఆపోజిట్ రూమ్ లోకి వెళ్ళినడు
మేబి నేన్ రాంగ్ చేప్పేసినా ఏమో దో నంబ త్రీనాట్ సెవనా చూసి చెప్పు ప్పు ఒకవేళ వాపస్ ఇచ్చిపోతే
ఆ సరే భారతి వాళ్ళ రూమెట్స్ కూడా ఏమో చెప్తున్నారు
క్నీనింగ్ వాళ్ళని వాళ్ళు ఎప్పుడు మా రూమ్కి వచ్చి తల ఉంటరు ఎప్పుడైనా ఒకోసరి అదంత ఫుల్ లాంగ్ లో ఆ సరే